హలో అక్కా
చెప్పురా ఏం జేస్తున్నావ్
ఏం లే అక్కా రేప్ సండే కదా కొత్తిమీర ఫ్రీ గా పోదామని బయటికి యెళ్ళినం
రేప్ ఎంజాయేగా
ఏం ఎంజాయ్ అక్కా ఏం లేదు బయటికి ఏమన్నా యెళ్ళేదుందా ఈ హాస్ట కాకపోతే కొద్దిసేప్ నిద్ర బోవచ్చు
అంతే ఇగ కొంచెం సండే అంటే ఫీలింగ్ వేరే ఉంటదిగా
ఆ అది వేరే అక్కా కానీ సండే కోసం వీక్ అంతా వెయిట్ చేయడం అనేది చాలా
ఇంకా చికెన్ పెడతారు ఇంకేమిటి
ఆ చికెన్ బెడ్తారు గాని మా హాస్టల్ చికెన్ అంత వెరైటీ గుంటది
అట్లానే ఉంటది అది సమ్ సమ్ టైమ్స్ బానే ఉంటదిలే
ఉమ్ బానే ఉంటది కానీ కొన్ని సార్లు అంటే చికెన్ బాగా జేస్తురు అది గ్రేవీ లాగానో ఇంకేలా టేస్ట్ అయితే బాగుంటాది కాని అదెట్టా జేస్తారనేది అర్థంగావట్లే నార్మ్
కొంచెం సూపు కొంచం సూప్ టైప్ కొంచెం గ్రేవి టైప్ రోడ్ మిక్స్ అయితదది మళ్ళా చికెన్ చూర్నీకి కొంచెం వైట్ వైట్ గనిపిస్తది గదా బట్టర్ యేసినట్టు
ఆ అవునా అక్క అట్లనే ఉంది మొత్తం అట్లా గ్రేవీ గ్రేవీ పొద్దునే అనిపించింది నాకు ఇది అసలు మనదా ఏదో హోటల్స్ అ పెద్ద పెద్ద హోటల్స్ కర్రీపా అసలేసి చూసినవా
ఆ కర్రీపాయింట్లో యేసినట్టుగా అనిపిస్తుందా టేస్ట్
ఆ టేస్ట్ బానే ఉంది కాని అట్లా కర్రీ పాయింట్స్ లో ఎసినట్టున్నాయి ఇట్లు నార్మల్‌గా మనం ఇంట్లలో ఎసినట్టుగానే కర్నూల్లో నేను ఇంతకు ఇంతకుముందు ఉన్న హాస్టల్లో ఇట్లాంటిది లేదు
అక్కడ కూడా ఇట్లైనా ఉంటుండేనా మంచిగా ఉంటుండేనా
అక్కడ మంచిగా ఉంటుది ఇక్కడ కూడా బానే ఉంది అక్కడ ఇంకొంచెం బాగా ఎక్కువ ఉండేది
ఇక్కడ ఎట్లా కనిపిస్తాది అంటే ఇక సేమ్ అట్లే నేను చెప్పిన బట్టర్ అంటే పాలు ఇగ పెరుగు మేబీ పెరుగేసి వండుతారు కావచ్చు పెరుగు వైట్నెస్ ఎక్కువ కనిపిస్తాది కావచ్చు లేదంటే మరి వాళ్ళ కారు కారం డిఫాల్టో
ఏం చేస్తారో ఈ మాకు ఫుద్దు ప్రైవేట్ హాస్టల్ వాళ్ళు చేస్తారన్నమాట
అవునా మీ హాస్టల్లో చేస్తాలేరా అంటే అప్పుడు బాయ్స్ హాస్టల్ మీ గర్ల్స్ హాస్టల్ ఉంటాయ్ దానికి ముందులా చేస్తారు కదా వాళ్ళు ఫుడు
ఆ వాళ్ళే చేస్తారు కానీ ఇప్పుడు అది ప్రైవేట్ హాస్టల్ అయిపోయింది క
ప్రైవేట్ హాస్టల్లా ఇప్పుడు బాయ్స్ అక్కడ పేమెంట్ చేసి
ఆ అందరు కాదు ఆ బాయ్స్ వేరే ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళందరూ పే చేసే ఉంటున్నారు
అవునా
హ్మ్
మెం ఆప్
నా కూడా అంత ఐడియా లేదు అంత అప్పుడు పే చేసి ఏం ఉండకపోయేది తర్వాత వాళ్ళ నేమ్స్ ఎక్కిచుకొని ఉంటుండే అంతే
ఇప్పుడైతే పే చేసి అంతే జారా ఏమో మరి ఇక్కడ ఈ ఇనిస్ట్యూట్ ఉన్నవాళ్లు తప్ప మీ గతా వాళ్ళందరూ పే చేసే ఉండాల్సి వస్తుంది ప్రైవేట్ హాస్టల్ అని అన్నారు మాతోటైతే చెప్పారు
మేబి రూమ్స్ ఖాళీ ఉంటున్నట్టున్నాయ్ కొందరికి రెంట్కి ఇచ్చినట్టున్నారు
తద్వారి ఆ హౌస్ మొత్తంమే సరిచేసిన ఫోటో పెట్టు
అవునా
కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటారు కొందరు ఈ మా ద మాహాస్టల్లో కూడా ఇట్ల అలో చేస్తారా బయట వాళ్ళు ఎవరన వస్తే ఆ జస్ట్ బయోమెట్రిక్ ఎసి కొద్దిసేపు ఉండి క్లాస్లేకి మళ్ళీ బయటికి వెళ్ళిపోవచ్చంటా వాళ్ల ఇంటి
మా అప్పుడు కూడా ఉండే అంటే అక్కడ కోచింగ్ తీసుకునే వాళ్ళు ఎవరనా ఉంటే వస్తారు వచ్చట్లు ఉండి పోతారు మళ్ళా టైంకి ఒచ్చి
ఆ నాకి తెలియదు అది తీసుకుంటే
మాప్పుడు చాలా మంది ఒక నలుగురు ఐదుగురు ఉంటుండే
అంత మంది ఏంలేరు ఇద్దరే ఉన్నారు ఆ ఇద్దరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు అసలు వాళ్ళు ఎవరన్నది కూడా తెలీదు
అ
నిజంగా నా కోర్స్ అసలు ఎవరు అబ్బాయిలు లేరు
ని కోర్సు ఆ అంతేలే గందులో ఎవరు ఉంటారులే గాని
శాల్రీఎందుకు ఇవ్వరాద్
ఏవ్ గర్ల్స్ బాయ్స్ బయట కూడా మాట్లాడుకోవట్లేరా ఎవళ్ళు ఫ్రెండ్స్ అయ్
ఆహ బాయ్స్ మొత్తం ఒకే గ్రూప్లో ఉన్నారు ఎంఎస్సి ఆ ఎంఎస్సి లో గూడా
ఒక్కటే ఒక అమ్మాయి ఉంటది ఆ అమ్మాయి గూడా అది దొరికితే నార్మల్ గా అందరిలోలాగ వచ్చేస్తది ఎవరు ఉండాల అనిపిస్తుంది అంతమంది బాయ్స్ ఆడ ఒకతె అమ్మాయ్ కంఫర్ట్గా ఉండదు గదా
ఆ ఏ మరి ఇంకా ఏ వైపు ఏం చేద్దాం అనుకుంటున్నావ్
ఏం లేక్క ప్రశాంతంగా నిద్రబోవాలి చాలా సేపు ఒక పది పండుకోడ్ అయినా పన్నెండయిన పర్లేదు ప్రశాంతంగా నిద్ర బోవాలే
నేను కూడా ఇగ రేపు కొంచెం లేట్ గా పోదాం అనుకుంటున్నా
అవునా ఎందుకక్క
ఆ రేపు కొంచెం చిన్న వర్కుంది ఈ రోజు నైటు అన్న మూవీకెళ్దాం అన్నడు
అవునా
నీ ఫేవరెట్ మూవీ
ఏ మూవీ అక్క
కాంచనా రీరిలీజ్
ఓ అసలు రీరిలీజ్ ఐందా ఇ ది నాక్ తెలీనే తెలీదు
నేనవ్వ అయితే ఫస్ట్ నేను వద్దన్న మళ్ల తర్వాత ప్చ్ అరే నేను కూడా అంటే హార్రర్ మూవీ ఇప్పడి వరకు ఏదంతా ఇగ కాంచనకు మించిన హార్రర్ మూవీ ఏముంటది
ఏం లేదు కాంచన తర్వాత ఇంతవరకు
ఇప్పుడు వచ్చినయన్నీ హార్రర్ కమ్ కామెడీ మిక్స్ ఐతుంది
హర్రర్ కమ్ కామిడీ ఐతుంది సస్పెన్స్ ఐతుంది అ చ్చేమో హర్రర్ అని జూపిచ్చి లాస్టుకేమో పిచ్చోళ్లని జేస్తున్నారు అసలు ఆగమాగం జేస్ ఈ ఇప్పుడు ఒచ్చే హార్రర్ మూవీస్ ఏమంతలేవ్
అందుకే అప్పుడు నేను చిన్నప్పుడు గాబట్టి అంత మూవీస్ కి వోను అప్పుడు థియేటర్ ల ఓలే నేను కాంచనా మూవీకి
అవునా
అందుకే ఈ టైమ్లోనన్నా ఎక్స్పీరియన్స్ చేద్దాం అని జెప్పేసి, ఇగ మళ్ళ తర్వాత ఆలోచించుకొని ఓ ఓకే పోదాం అని అన్నా అన్న డ్యూటీకి ఎళ్లేషి రాంగానే ఎళ్ళాలి ఇద్దరం
వెళ్ళండక్క బావుంటది ఆ మూవీ చాలా ఇష్టం ఉండే నాకు చాలా నచ్చేది అప్పుడు అసలు ఆ మూవీ జూసుకొని ఒ వన్ మంత్ దాకా భయపడే రోజులు ఉండే నాకైతే ఆ రోజు
అందుకే ఎమ్మి అందుకే నువ్వే గుర్తొచ్చినవ్ ఆ మూవీ రీరిలీజ్ అనంగనే అరే ఉంటే బా బాగుండ గదా మా మర్దల్ గూడా ఇద్దరం కలిషిపోతనము ముగురం గలిషి ఎళ్ళిపోతున్నం గదా ఇయ్ ఉంటాయి అన్నవ్ గదా అన్న కూడా అనుకున్నాడు చెల్లుంటే బావుండని
ఆ ఎంత బావుంటది అసలు రీ రిలీజ్ ఈ హాస్టల్ కొచిన్నకాంచి మూవీస్ గురించి పెద్దగా పటిచ్ కొద్ది టైంలోనే ఏదో రీల్స్ జూస్తేనే అయిపోతది గదా అ
అంతే అయినా నాకు నాకు రిలీజు చూ రీ రిలీజ్లు కూడా కొంచెం చూడాలని నాకు బాగా ఇష్టం గాని అసలు ఏది వీలవ్వట్లేదు
నువేం జూడాలనుకుంటానవ్ అక్క
అప్పుడు త్రీ మూవీ చూడాలనుకున్న ఒకసారి అదీ మిస్ అయిపోయింది వర్షం అను కున్నం మురారి చూడలనుకున్న
ఆ చాలా మూవీస్ అట్లనే వుండే రా
ఇప్పుడు రేసుగుర్రం కూడా రీ రిలీజ్ అయింది పోతే బాగుండగానీ ఎందుకులే అనవసరంగా పైసలు వేస్ట్
పైసలు వేస్ట్ ఆ అది రేసుగుర్రం మళ్ళీ నాకు కూడా అనిపించిద్ది రీ రిలీజ్ అప్పుడు పోతారు కదా అందరూ ఎందుకు ఫోన్లలో వస్తేన మళ్ళీ యూట్యూబ్ లలు వస్తే ఎందులోనైనా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు కదా ఎందుకు అది పైసలు పెట్టి ఫోర్ వన్ కి
కానీ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటది ఫేవరెట్ హీరోది మళ్ళీ చూడడం థియేటర్ల ఎక్స్పీరియన్స్ చేయడం అట్లా బావుంటది కదా
అవునక్క బాగుంటది లేదని కొన్ని సందర్భ వాళ్ళ కొన్ని నా ఫేవరెట్ హీరోస్ లేకపోతే ఇప్పుడు కాంచన్ లాడ్ తే బా చూస్తాది ఇంగా ఏం చేస్తాది టైమ్ మీరు పోయే టైమ్ ఇంగ మబ్బుగా అయిన మేకిచ్చే టు అవర్స్ కంబీ తెల్లం వికర్ అయితారు
అంతే లే మరి అక్కడ ఉంటే ఇట్లా పాసిబుల్ అయితయి ఇంకేటింగ్ అబ్బా ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే నువ్వు కూడా డ్యూ డ్యూటీకి వెళ్తావు అప్పుడు నీకు కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ అయితాయిలే.
నన్ను సుత్తే భయం అయ్యా అ ఓకే ఇయ్యి కూడా అను కుండానఅట్లా తిరగాలి ఇట్లా తిరగాలి ఏమయితావో మరి
అనుకోవడంమయినా తిరగడమేముంది ఎప్పుడు ముద్దపప్పు లా ఉండకు ఫ్రెండ్స్ ఏటైన్నా పోదామంటే ఎల్లు
ఏమో అక్క పోదాం అన్న టైమ్ కే నాకు అస్సలు బయటికి వెళబుద్దుగాదు కలుద్దామని నా ఫ్రెండ్స్ బయట నుంచి కాల్ చేస్తారు నా దగ్గర వెన్ ఇక్కడ చుట్టుపక్కలనే ఉన్నారు తిసన్నారు ఎక్కడిక్కడే చుట్టుపక్కలేనే
అవునా
అయిదు ఉన్నారు గానీ, పోదామని అనుకున్నా కాని ఎందుకో అక్క ఆ టైం వచ్చిరాంగానే సండే రోజు ఆల్మోస్ట్ సండనే వీలు ఉంటది కదా కలవడానికి
అంతేలే అట్లనే వీల్ అయితది.
అ
పో వాళ్ళకి నీ పెళ్ళ అయితే మాత్రం వాళ్ళని పర్టిక్యులర్ గా కలుస్తావా ఇప్పుడు ఈ టైమ్ లోనే కలవాలి ఎప్పుడు ఒక రోజు గారు వస్తనే ఉండాలి.
ఆ నాకు పోవాల అనుకుంటున్నాను అది ఏంటి ఎందుకో టైం చూసి చెత్త్ అయిత లేదు వాళ్ళు వెళ్లిన టైముకి. వాళ్ళ కాలీ ఉంటలెరో
కన్వీన్సషన్ ఏ ఒన్ ఐ ఇ నా కలవడం ఇంట్రెస్ట్ ఉండదు నాకు అసలు ఫోన్ లో మాట్లాడడం కూడా ఇస్ట్ ఇస్ ఇంట్రెస్ట్ ఉండదు తెలుసా. మా ఫ్రెండ్స్ తోట అయితే
ఆ నాకు మాట్లాడటడం ఇంట్రెస్ట్ ఉంటది ఎప్పుడు తెలిసాక వాళ్ళు మాట్లా మాట్లాడక ఏ సంవత్సరం పొద్దో మాట్లాడితే రస్ట్
నాకు సంవత్సరం కాగానే నువ్వేంకో పది సంవత్సరాల తర్వాత తెసినా ఇంట్రెస్ట్ ఉండ కాకపోతే చ్ ఇక వన్స్ మాట్లాడినాం అంటే బానే మాట్లాడత. త ఇగ మాట్లాడే వరకే ఫోన్ ఎత్తే వరకే ఎంతబ్ బా ఈ టైమ్ మళ్ళ ఎందుకో వాళ్ళు కరెక్ట్ న ఏదైనా ఇంట్రెస్టింగ్ మూవీస్ గానీ ఏదైనా షోస్ న జూషెటప్పుడె కాల్ ఏస్తరు
ఆ ముండి ఇంట్రెస్టే పోయిద్ది తర్వ అట్లాని కట్ చేయను లేను ఏం చేష తెల్సా అక్ గట్లాంటైమ్ లోనే ఎత్తి ఒ టెన్ మినిట్స్ లేస్తుంటావా నేను అదే పనులు ఉన్నా
పొద్దున మా ఫ్రెండ్కి అట్లనేప్పినా అంటే కాకపోతే చేద్దాం అనుకున్నాం. మధ్యాహ్నం కాకపోతే ఇక నాకు కొంచెం వేరే వర్క్ పడి ఉండే ఇక దాంట్లోనే బిజీ అయిపోయినాం కంప్లీట్ గా
అవునా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు టెన్త్ ఫ్రెండ్స్ అయితే ఇప్పడుకి అందరు ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. అందరు వాట్సాప్ గ్రూప్ లో త ఈ సైడ్ ఉన్నా కానీ ఇంతవరకు మళ్ళీ ఒకరి మెసేజ్ లేదు ఎప్పుడో ఒకప్పుడు చేస్త అప్పుడప్పుడ ఆ అవును అంద ప్లేసెస్
అంతే ఉంటలే ఫైన ఫ్రెండ్స్ ఇగ ఒక్కసారి అక్కడ నుంచి దూరం అయినాం అంటే కొంచెం అట్లనే ఉంటది ఇప్పుడే
ఉ ఎందుకు అక్కోయ్ ఎంత కలిసుఉన్నా ఎన్నిరోజు కలిసున్నా మనసు ఒకసారి దూరం అయిరకు మళ్ళ ఎక్కడ నో దూరం ఫ్రెండ్ లాగ అనిపిస్తుంది చాలా రోజ్లక్ గాప్ లాగా
కదని కవోతె కల్వాల్ అనిపిస్తది కానీ ఫోన్ లు మాట్లాడాలనిపిస్ పేరెందుకు
తిన ఇంత అడగబుద్ధి గాదు కాన్ ఎప్పుడైనా కల్వాలి కలిస్తే బావుండు అని ఎప్పుడు అనిపించింది అంటే అందర్ మా అందర్ కలి బద్ద బిడ్ ఏదో ఒక సందర్భంలో గుర్చొస్తయ్
ఆ ఒక్సర్ నీ వాయిస్ సరిగ్గొస్తలేదురా ఒక్సార్ చూడు
ఔనా
ఏమన్నా దగ్గర వెట్టుకో కొంచెం